స్తుందా ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా మా మాటలు
ఏం చేస్తున్నారు
ఏం లేదండి
ఉమ్ ఏం చేస్తారు మరి హాలిడేస్ లా ఇలా ట్రిప్పుకి వెళ్ళ
సెలవలు ఎండాకాలంలో ఉన్నాయి కదండి అయితే మా ఇంటికాడ ఒక బస్సు కడతా అన్నారు లైక్ కాశీకి తిరుపతికి ఆ కన్యాకుమారి ఎక్కడెక్కడికో తీసుకెళ్తారంట ఒక పది స్థల దేవుళ్ళ ప్రదేశ ప్రదక్షలు అవన్నీ పది రోజుల్లో ఉంటదంట అండి
తీర్థయాత్రలు వద్దాం అనుకుంటన్నా
అవునా అయితే మీరు మాకు బస్సు ఉంట ంటది కదా ఆ బస్సు లో వస్తా అంటే చెప్పండి మీ పేరు రాపిస్తా అన్నమాట అక్కడ
అంటే ఇట్లా ఇప్పుడు ఒక యాత్రకు ఎంత డబ్బులు అని అట్లా ఉంటది కదా
అవునండి అంటే వాళ్ళు ఎంత తీసుకుంటారో ఇంకా నాకు కూడా చెప్పలేదు ముందయితే మనం వాళ్ళు ఒక ప్లేసులు చెప్తార అనమాట మీకు ఒక నెంబర్ ఇస్తా వాళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడండి ఎంత అంటారో వాళ్ళే చూసుకుంటారు ఒకవేళ మీకు నచ్చితే వాళ్ళకి రాసియండి పేరు రాపియండి
ఆ మరి ఏమేం తీర్చారు పాత్రలో ఏమన్నా పేర్లు తెలుస్తానా నీకు
అండి తిరుపతికి వెళ్తారంటా మళ్ళీ కానీపాక క మీకు తెలుసా అండి అక్కడ
ఆ
ఆ కాణిపాకము ఇంకా గోల్డెన్ టెంపుల్ ఇవి ఈ మూడు అయితే నాకు పక్కా తెలుసు అను అరుణాచలం మీ నాలుగయితే పోతార అని తెలు చూడింకా మిగతా ఏంటియో
మళ్ళ అక్క దగ్గర కాళహస్తి ఉంటుంది అండి
ఆ మేబి అది కూడా ఉంద అనుకుంటా అండి శివాలయము ఏమో అన్నారు అదే నా అండి
తి ఆ శివాలయం
ఆ అయితే ఉందండి ఆ లిస్ట్ అలా అది అందులో పది నెంబర్లలో ఉంటది కావచ్చు అండి నాకు శివాలయం అన్నట్టు గుర్తుంది కాని కాలాస్త్రయం తెలియదండి
ఆ అరుణాచలంలా నేను ఎప్పడి నుండో వెళ్దాం అనుకున్నా. అక్కడ ఈ గిరి ప్రదక్షిణ చేస్తారండి మీకేమన్నా తెలుసా అండి.
ఆ తెలుసండి నేను ఒకసారి మనా మా అమ్మగారి తోటి వెళ్ళినన్నమాట పద అయితే పదకొండు పదహారు కిలోమీటర్లు నడవాలి మనం మంచిగా నైట్ స్టార్ట్ చేస్తే పొద్దున వరకి అయిపోతది అనమాట దర్శనము
అంటే మళ్ళీ లైన్గ ఉంటాయా అండి అది
ఆ లైనగ ఆ వాళ్లు దారి చూపిస్తారనమాట ఆరో మార్కులు ఇట్లా ఇట్లా వెళ్ళాలి ఇట్ల వెళ్ళాలి అని ఎక్కడి నుంచో స్టార్ట్ చేస్తే ఎక్కడికో పోతారనమాట మీరు అ అవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ
అంటే నడుచుకుంటూనే వెళ్ళాలి
నడుచు కుంటు వెళ్ళొచ్చండి కాకపోతే ఇప్పుడు మనకి మా అమ్మ నాన్న గారికి ఎక్కువ నడవడం చేత కాదనమాట అప్పుడు మేము ఏం చేసినం అంటే ఒక వెయ్యి రూపాల ఆటో మాట్లాడుకు న్నాం వాళ్ళు ఏం చేసిరు గుడికాడ ఆపుతరు ఇంకా గుడి దర్శనం అంతా అయిపోయె వరకు ఆగుతరు మళ్ళా గుడికాడ ఆపు తరు అట్ల పదకొండు గుళ్లు వరకు అయిపోతయండి
ఆహా అయితే అన్ని లింగా దర్శనం వాళ్ళే చెయిస్త
ఆ మా మేమైతే మా అమ్మ నాన్న నడవరు కాబట్టి అంటే నడుస్తారు కానీ ఎక్కువ ఎక్కువ నడవలేరని మేమేం చేసినాం అంటే ఇక అట్లా ఆటోకి వెళ్ళినాము
అయితే నైట్ నడవడం స్టార్ట్ చేసి
తెల్లవారికి వెళ్ళి ఆ తెల్లవారుజామున వరకు మీరు అరుణాచలం దేవుడిని దర్శనం చేసుకుంటారు మాక్సిమం
ఆహా పదకొండు లింగాలు ఉంటయ
అవునండి మస్తు ఉంటాయండి అసలు ఎంత బాగుంటయో తెలుసా అండి చూస్తుంటే కళ్ళు అక్కడే ఉండ బుద్ధ అయిద్ది కానీ ఆటో అయన ఊ రక పిలుస్తాడు అనమాట రండి అమ్మ తొందరగా రండి అని
అవునండి
మాకేమో అక్కడ మాకు అక్కడ బండి లేదండి బండి మీద పోదామంటే మాది మాదే బండి కొనుక్కొని పో అంటే ఎవరైనా రెంట్కి ఇస్తా అంటే తీసుకుందుగాని ముగ్గురం ఉన్నాం కదా సరిపోము మళ్ళా బండి మీద.
అవునవును అసలు నడిచి వెళ్తే మంచిగా మనం
ఆ అయితే అవునండి నేను నడు స్త మీరైతే ఆటోకి పోండి. మీరిద్దరు ఒక బండి అయినా తీసుకోండి. అంటే మా నాన్న ఎవ్వరిని నమ్మడ అనమాట ఎవ్వరు అంటే ఎవరితో పోయినా ఎట్లా పోతావు, ఎట్లా వస్తావు జాగ్రత్తగా ఉండాలి కొత్త ప్రదేశం అని అస్సలు పంపలేదండి నన్ను. ఆ అయితే మాకు ఆ ఒక అంటే సత్రంలోనే ఉన్నామనమాట మేము అందరము అంటే కుల్లాగానే అక్కడ మాకు రూమ్స్ దొరకలేదండి ఆ ఉంటాయి మాకు అయితే ఏమైందంటే మాకు రూమ్స్ బుక్ చేస్ కోలే మేము తిరుపతికి పోయ్యి వచ్చినాము ఇంగ కావాలి ప్లేస్ లో పడుకోవడం మాత్రమే మాకు ప్లేసు దానికి ఐదు వందలు కట్టమన్నారు అరుణాచలంలా
అంటే రూమ్ కాకుండా కాలి ప్లేస్ కూడా బ్లివాల
అయితే అందులో ఒక యాభై మందికి ఇట్లా ఫ్యాన్లు దిండ్లు చాపలు అన్ని ఉంటాయనమాట వాళ్ళ ఇస్తారు బాత్రూమ్ ఏమో అంటే ఒక నాలుగైదు ఐదు అబ్బాయిలకు ఉంటే ఒక ఐదారు ఏమో అమ్మాయిలకు ఉంటాయనమాట చిందన్ ఏమపోసాన్ కానీ స్నానం చేసి చీరలు ఏమో అక్కడక్కడే కట్టుకోవచ్చు అనమాట ఇంకా పైకి పోయి మన దగ్గర బ్యాగులకి లాకర్లు ఇస్తారు ఇంకా లాకర్ల వారికి మనం పడుకోడానికి ఒక రూమ్ ఐదు వందల అండి
స్నానం చేయడానికి పడుకోవడానికి ఇలా కల్లా సామాన్స్
ఆ పెట్టుకోవడానికి అంటే ఇప్పుడు మన దర్శనం పోతే బ్యాగులు మొయ్యలేమ్ కదండి అక్కడ పడేసి పోతంనమాట
ఆ మోయలేము మళ్ళీ స్నానా గుడి
సహనం ఇబ్బంది మళ్ళీ ఆడవాళ్ళం కదండి ఇక్కడ పడితే అక్కడ మళ్ళా కుదరదు అందుకే మేము ఒక సత్రమే కొను అంటే కొన్నాం అనమాట ఐదు వందల అయిన అది కూడా దొరకడం చాలా కష్టం అనమాట మేము అప్పుడు పోయినప్పుడు అయితే మీరు ముందే బుక్ చేసుకోవాలండి రూమ్ లో లేకపోతే కస్ట్ కష్టం అయితది ఎక్కడ పడితే అక్కడ మంచిగా ఉండలేము అనమాట మనం అంటే వాళ్ళు ఒక్కొక్కసారి కెమెరాలు పెడతార అంటారు రూమ్లలో మనకు తెల్వదు కదా అండి ఏవి పడితే అవి పోవద్దు మనం తెల్వకుండా
అదే ఇట్లా రూము ముందే బుక్ చేసుకోల్లా
ముందే బుక్ చేసుకోండి అంటే దొరుకుతాయి కానీ అవి మంచ్ మంచిగా సేఫ్టీయో తెల్వదు కదాండి ఎవరు ఎట్లా పెడతారు ఏ కెమెరాలు ఎక్కడ ఉంటాయో తెల్వదు మనం అసలే ఎప్పుడు సడన్ గా పోయి బయటికి పోయి వస్తాము బట్టలు మార్చుకునేది ఉంటది మళ్ స్నాలు చేసేది ఉంటది పడుకునేది ఉంట్ కది ఆ అందుకే మనం అక్కడ మేము కూడా మాకు కూడా కనిపించినాలా చాలా రూమ్స్ కాని వాళ్ళని ఎట్లా నమ్మాలి మనకు తెలిసిన వాళ్ళు కూడా కాదు ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి అయిప్ అ మా నాన్నని ఇట్లాగనుక్ కొని ఒక ఎవర్నో మా ఇంటికి ఇక్కడ వాళ్ళం కనుకొని ఫోన్ నెంబర్ తీసుకొని అప్పకప్పుడు బుక్ చేయిించుకున్నాం మేము అక్కడికి పోయినంకా అది కూడా పడుకోడానికి మాత్రమే బయట
ఆ మీరు పడు కొని ఇగ అక్కడ చెరువు ఉండదా అండి స్నానం చేయడానికి
అవి అన్ తెలివదండి మేము సాయంత్రం దర్శనంకి పోయినాం తర్వాత నెక్స్ట్ రోజు పదకొండు లింగాలకు పోయినాం అనమాట మేము రివర్స్ చేసినాం ఫస్ట్ దేవుడి దర్శనం అయింది తర్వాత ఈ దర్శనం అయినాయి
ఆహా ఫస్ట్ లింగం
ఆ ఫస్ట్ అరుణచలంకే పోయినం డైరెక్ట్ పెద్ద అరుణాచలం దేవుడికే ఆ యాభై రూపాయలే టి ఉంటదండి అక్కడ ఎంత విఐపి అయినా వేలు టికెట్లు ఉండవు అనమాట నేను ఎంత తోపు అయినా ఇక సిఎం అయినా సీఎం బిడ్డ అయినా కూడా యాభై రూపాయలే కట్టాలే అక్కడ
ఆహా దేవుడు అక్కడ ఎట్లా లింగ రూపంలో
ఆ లింగరూపమే అండి మ చ్చుకుంటారు చాలా బాంటరు అయితే అమ్మవారేమో బయట ఉంటంది దేవత దేవుడేమో లోపల ఉంటారు అసలు దర్శనం చేసుకుంట ఎంత ప్రశాంతంగా ఉంటది తెలుసా అండి మేము స్నానాలు చేసి ఎమ్మట వెళ్ళిపోయినాం అనమాట నైట్ వచ్చి అక్కడ ఉప్మా పెడితే ఉప్మా తిన్నాము నై ట్ తిన్నాం ఇగ పడుకున్నాం ఆ పడు ఆ ప్రసాదం అంటేఇగ తెలిసిన వాళ్ళ దగ్గర అనిపిస్తే మేము తినేసినాం ఏం కాదు పుణ్యమే కదా అని
ఆహా తిని పడుకొని తెల్లారు జాము దర్శనానికి ఎల్లిల్లా
ఆ అయితే ఇంగ పండుకొని లేచినాక మళ్ళా స్నానాలు చేసి మళ్ళీ రెడీ అయి ఆటోలకి పోయినాం అనమాట
ఆహా అయితే ఫస్ట్ మీరు దేవుడు దర్శనం చేసుకొని తర్వాత ఈ ఇటెల్లిల్లు
మాకు టైం కుదరలే అనమాట మళ్ళ మాకు ట్రైన్ టైం ఉంటది కుదర మళ్ళీ బస్ అక్కడ అంటే దర్శనం ఒక్కొక్కసారి ఫుల్ టైం పడతది. ఒక్కొక్కసారి తక్కువ తొందరగాలోనే వస్తాం అనమాట ఇంక మాకు సాయంత్రం ఎంతసేపు అయినా దర్శనం కానీ ఏం కాదని మేము అళ్లకు పోయినాము. మాటా
అదొక్కటే దర్శనం చేసుకున్నారా ఇంకా గోల్డెన్ టెంపుల్ కూడా వెళ
ఆ అది అయిపోయినంక అండి ఇక గోల్డెన్ టెంపుల్ పోలే అనుకుంటా అండి నేను చిన్నప్పుడు ఒకసారి పోయిన అంతే
అక్కడ కూడా బాంటదట కదా మొత్తం బంగారమే ఉ
ఒక ఆయన తయారు ఒక ఆయన న్ననే కట్టించిడని తెలుస అండి అమ్మగారు ఏమొ అంటారు ఆయనని మస్తు ఫేమస్ అండి ఆయన
ఆ లక్ష మీ దేవత విగ్రహ
విగ్రహ మస్తు మెరుస్తది అండి మేము ఒకసారి ఆ ఈ టైం లో పోయినాం చాలా బాగుందనమాట ఆరతి
ఆ అది మేము కూడా వెళ్ళామండి, అక్కడ మనం అమ్మవారికి అభిషేకం కూడా చేపిస్తాలు ఒక్కొక్కరి తోటి టికెట్ టిక్కెట్ యాభై రూపాయలు ఉంటదండి ప్రతి ఒక్కరు అభిషేకం చేయొచ్చు అమ్మవారి మీద
ఎక్ ఎక్కడ అండి.
ఈ గోల్డన్ టెంపల్ అన కో లా చిన్న విగ్రహం కార్ ది
ఓకే అయితే నేన్ చూసిన అనుకుంట గానీ నాక్ గుర్తులేదు కావచ్ మా ఇంట్లో వాళ్ళకి తెలుసే మో అట్లా
ఆ మేము అభిషేకం చేస్తే మళ్ళీ మనకు వచ్చేటప్పుడు ఆ అభిషేకం నీళ్ళే ప్రసాదం లెక్కిచ్చిళండి
అవునా
ఆ చిన్న డబ్బాల పోసి ప్రసాదము లెక్క, అది వాటరు మళ్ళీ పసుపు కుంకుమ ఇచ్చారు
మంచిదేగా అసలు చాలా మంచిది అండి అసల అట్లా
అసల్ అమ్మవారి దగ్గర పోయి అభిషేకం చేయడం అంటే మామూల్ విషయమా అది ప్రతి ఒక్క చిన్న పిల్లలు పెద్దవారు అని ఏమి ఉండదు అక్కడ, అందరితోోటి ను ప్రతి ఒక్కరితోోటి, అభిషేకం చేయించిలు ఈ విగ్రహం అయితే దగదగ మెరుస్ తాంది అమ్మవార్ ది
అంత బంగారమే అసలు అండి అసలు దాన్ని ముట్టుకోవడానికి కూడా రాదు కావచ్చు కదాండి సైడ్
ఆ అసలుకోడానికి కూడా రాద్ అసలు చుట్టూ దర్వాజలు ధ్వజస్తంబాల్ అన్నీ దగ్గదగ్గ మెరుస్తాయి అసలు మళ్ళీ బయట ఆ వినాయక్ కుడి విగ్రహం ఉందండి అది వెండి తొడి చేస్తారు మరి
ఆ పదకొండు వందల కిలోల అయన్ని కిలోల అంటారు కదాండి అది డి
డెబ్బై ఆర్
ఆ డెబ్బై ఆరు సప్ని అవున్ నన్ నేను కూడా విన్నా వెండి తోటే ఒక వినాయకుడు ఉంటాడని
ఆ అదైతే అసలు ఎంత బాగుందో విగ్రహం అయితే, మేమైతే అక్కడ నిలబడి ఫుల్ ఫోటోలు దిగినం ఇగ
ఫోటోలు ఫోన్ అలో ఉంటందా అండి లోపలికి
అంటే ఈ టెంపుల్ బయట వినాయకుడి విగ్రహము న్
ఆహా హామ్ అంటే మేమేమో ఆడ వాళ్ కెమెరాలలా ఫోటోలు తీషిర్ అనమాట మేం చిన్నప్పుడు ఒక ఫోటో తీసుకున్నాం. మా దగ్గర ఉం. ది అందుకే గుర్తొచ్చింది
మేము వెళ్ళాము బానే ఉంది. అక్కడ బయట ఏమనరు మనం ఫోటోలు దిగడానికి వీల్ గానే ఉంది. అన్ని లొకేషన్లు ఎక్క మంచి చెట్లు పూవ్లు ఆ సూపర్ ఉంది అసలు నేన అంత బావుంటదనుకోలే మళ్ళ చెరువు కూడా చుట్టూ ధర్వాజులు మన
అయితే ఈసారి మనం అందరం కలిసిపోదామండి మీ కుటుంబం మా కుటుంబం
ఆ ఈసారి వేపవి సెలవల ల్లో వెళ్దాం లెండి
ఆ ఈసారి మనం అందరం కలిసి వెళ్దాంలేండి ఒకసారి నేను ప్లాన్ వేస్తా అనమాట
అయితే మీరు బస్సు అని అన్నారు కదా అందులో కూడా
అందులో అయినా రాపిస్తా అండి అవును మీ పేరు కూడా మాట్లాడిపిస్తలేండి మరిగా
అది ఫ్రీ యండి
సరే అండి మరి ఆ
అ